అంత బా ఆ బాగున్నా సార్ మీరు బాగున్నారా
నా నేను మొత్తం బాగున్నాను సార్ ప్రస్తుతానికి ఐతే దేవుని దయ వల్ల ఇప్పటివరకైతే ఇలా ఉన్నాం సార్
అవును సార్
ఉ సార్ ఇంకా టిఫిన్ అయిందా సార్ మీది ఏం చేశారు సార్ ఈరోజు టిఫిన్
ఇయాల టిఫిన్ దోశ తిన్న సార్ దోశను దోషను వడ తిన్న సార్
దోష ఇంకా వడ తిన్నారా సార్ అంటే మీకు ఏది ఇష్టం సార్ టిఫిన్లలో
టిఫిన్లలా నాకు అన్నిష్టమే సార్ దోశ పూరి ఇడ్లీ వడ అవును
టాయి కదండి అలా ఏదో ఒకటి ఉంటాయి కదా సెలక్టెడ్ ఐటమ్ పర్టికులర్లీ ఇప్పుడు ఏందంటే సర్ తినేదంటే అన్ని తింటాం కానీ ఏందంటే ఇప్పుడు మనం పర్టికులర్లీ ఒక హోటల్కి వెళ్ళినా అంటే సార్ ఇప్పుడు నాకు ప్రస్తుతానికి వడ ఇష్టం నాకు ఫస్ట్ నేను పోయి ప్రిపరేషన్ ఫస్ట్ వడ ఉన్నదా లేద అని అడుగుత
ఆ నేను ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఫస్ట్ పోయ్ దోశనే ఆడగుతా సార్ దోశ తిన్నంకే ఏదైనా అవును సార్
ఫస్ట్ ప్రిఫెరెన్స్ మీకు దో ధోషా నా
మీకు ఫెస్టివల్స్ లో ఏమి ఇష్టం సార్ ఏ పండుగ అంటే ఏమి ఇష్టం
సార్ నాకు రంజాన్ అంటే చాలా ఇష్టం సార్
రంజాన్ అంటె ఇస్టమా సార్
ఉమ్ ఎందుకంటే అది ఒక నెల మొత్తం పవిత్రమైన నెల మొత్తం ఒక ఒక్క పొద్దులు ఉంటాం సార్
ఆ
డు మార్నింగ్ లేసుడు మా మార్నింగ్యి తినుడు ఉంటది సార్ లంచ్ అన్నా
ఆ
సాయంత్రం ఈవినింగ్ వరకు తినుడుండది ఏముండది సార్ నీళ్లు కూడా తాగుఉండది ఏముండది ఐదు పూట్ల నమాజ్ అయితే మళ్ళీ సాయంత్రం మళ్ళా తరాబీ ఉంటది సార్
ఆ
ఉమ్ ఆ నెల మొత్తం చాలా బాగుంటది సార్
నాకైతే దీపావళి ఇష్టం సార్
అవునా సార్ దివాళి రోజున ఏం చేస్తారు సార్ మీరు
దివాళి రోజునా పూజ చేస్తాం సార్ సరస్వతి పూజ రెండు రోజులు ఉంటద్ సార్ బాంబులు పెలుస్తాం అన్ని పెలుస్తాం సార్
ఉ సార్ పూజలు ఏం చేస్తారు. సార్ పూజలు ఏమైనా పెడతార డబ్బులు గిబ్బులు ఏమన్నా పెడతార అని ఇన్న నేను మా ఫ్రెండ్స్ చెప్పారు. అది కరెక్టేనా సార్
ఆ పెడుతారు సార్
డబ్బులు పెడతారు బంగారం అనేది పెడతారట కద సార్ అది కరక్టేనా సార్ బంగారం పెట్టరా సార్ ఓన్లీ ఓన్లీ డబ్బులే పెడతారా సార్
అందే అందరు చుట్టాలు వచ్చి పూజకు అందరు వస్తర్ సార్ ఏక్కడెక్కడ నుంచెల్లీ మనం పిలిస్తే అందరు వస్తారు. అందరు ఆచ్చేసరికి చూస్తే మంచిగా అనిపిస్తాది.
అవును సార్ ఫ్యామిలీ అనేది మనకు మన చుట్టాలు అందరు వచ్చిన తర్వాత ఏదో ఆ రోజు మొత్తం మనకు ఒక ఫెస్టివల్ మనం మన ఫేస్ లో కూడా హ్యాపీనెస్ అనేది ఉంటది.
అందరు కజిన్స్ వస్తారు. తాతయ్య మామయ్య అందరు వస్తరు సార్
అందరు వచ్చి ఒకరిఒకళ్ళు కలిసి వచ్చి మాట్లాడుతడు అది చేసుడు అది వేరే ఉంటుది. సార్ అందరు ఫ్యామిలీ వచ్చి కలిసి మాట్లాడి ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కానీ చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తది. ఆ టైమ్ లో అందరు మంచిగా ఉంటారు హ్ కొత్త బట్టలు వేసుకొని కొంచెం మంచిగా కనపడతారు అందరు
అవును సార్
అప్పుడు ఒక ఫ్యామిలీల కనపడి ఒక ఫోటోస్ దిగీతే కూటలు పెడితే బాగా అనిపిస్తాది చ్చారు అది
అవును సార్ బాంబులు పెలుతంటే కూడా అందరు బాంబులు తెచ్చి
హ్
పేలుస్తా అంటే మంచిగా అనిపిస్తది సార్ అందరూ ఫంక్షన్ చుట్టాల తోటి
అవునువును సార్
మీకు దివాళీ చేసుకుంటార సార్ మీరు
లేదు సార్ మేము దీవాలి నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళ వెళ్తా సార్ మా ఫ్రెండ్స్ పీలుస్తారు మా వాళ్ళ దగ్గర వెళ్తాను. సార్ వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గరనే బమ్ములు గిమ్ములు పేలుస్తాం సార్ వాళ్ళు ఒక స్వీట్ తెస్తారు. స్వీట్ తినేఉంటారు ఇగా బయట బయట హోటల్ ల పోయి వాళ్ళు మళ్ళ వాళ్ళు అండు తరు లేకుంటే మల్ల పార్సల్ తెప్పించి అళ ఇంటి పైననే తింటాం. సార్ ఆ రోజు నిస్ తిన్నారు కదా సార్ వెజ్ వెజ్ వెజ్
ఆ వెజ్జ్ తింటా సార్ నాన్ వెజ్ తినరు
రోజు మా వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. కాబట్టి వాళ్ళ మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వెజ్ బిర్యానీ చేస్తది. సార్ వెజ్ బిర్యానీ చేస్తే మొత్తం బమ్మలు గుములు అయిన తర్వాత పన్నెండు ఒకటీ లోపటం మళ్ళా మేము టర్నిస్ పైన ఏకి బిల్డింగ్ పైన ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాం సార్ మేము పో మళ్ళా పైననే తినే చ్చ చేసి మేళ్ల్లగా ఇంటికి వస్తాం సార్ ఒకటినర రెండిటి టైమ్ లో మల్ల నైట్
ఆ
హ్మ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా అమ్మ వల్ల ఇం ఇంటికి వెళ్లి వాళ్ళ కజీన్స్ ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు మేము కూడా సెలబ్రేషన్ చేస్తాం. సార్ దీవలీని
నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా సార్ నేను
హ్ ఇంకా మా ఇంటి ముంగట కూడా ఉన్నారు కాని వాళ్ళు కూడా పిలుస్తారు. కానీ అంత ఏం లేదు నేను ఇగ ఏం చేస్తా అంటె సార్ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కాబట్టి ఫ్రెండ్స్ లనే పోత సరు నేను ఉ
అవునా సార్
అక్కడ పోయి మళ్ళీ వాళ్ళతో పాటు సెలబ్రేషన్ చేసిన వాళ్ల డాడీ తో పాటు పేలు అది అది చుడి చుడి పాటాలు పెడతాం సార్ డ్యాన్స్లు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాం సార్ మొత్తానికి ఇగ అటు పాటలు నడుస్ గ్యాంగ్ కి గ్యాంగ్ డ్యాన్సులు చేసుకుంటా బాంబులు పేల్చుకుంటా చాలా మళ్లీ వస్తారు ఉమ్ తర్వాత అందరు కలిసిన తన తిన్నారా లేదా అని ఒకరికి ఒకరు పలకరించి మళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ మళ్ళ వాళ్ళ మమ్మీ స్వీట్ తెచ్చిర్రు సార్ పూజా అయిన తర్వాత స్వీటు అయ్యి ఉంటాయి అయితే ఇస్తారు అవి తిన్న తర్వాత సరే అని నైట్ ఒకటి టైం లా పన్నెండున్నరగా అన్నం తినండి రారా అని పిలిచి టెర్రస్ పైన పెట్టి మాకు పెట్టేసి వెళ్ళిపోతారు ఇగ మేమే వేసుకొని తింటాం సార్ పైన
అవునా సార్
ఇగ బాత్కాన ముచ్చట్లు వేసుకుంటా పులసత్క మెల్లమెల్లగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెప్పుకుంటా ముచ్చట్లు అది ఇది అని మాట్లాడుకుంటా తినేసరికి ఒక వన్ అవర్ అవుతుంది సార్ నైట్
ఆ ఇంకేమి ఇష్టం సార్ మీకు
అలా ఎంజాయ్ చేస్తాం సార్ మేమైతే దీవాళికి కూడా మేము దీవాళికి ఎలాగా చేస్తాం సర్ దసరా కూడా అలాగనే చేస్తాం సార్ మేం దసరా కూడా మా ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతాను సారా దసరా రావున్ని కాల్చేటప్పుడు కూడా వెళ్తాను సార్ నేను మా ఫ్రెండ్స్నీ తో పాటు
ఏడికి వెళ్తారు సార్ మీరు
మాకు ఒక గుట్ట గుట్ట ఉన్నది సార్ మా గుట్ట మా ఏరియాలో పెద్ద గుట్ట ఉంటది ఆ గుట్ట మీద రా రాముని గుట్ట అది అక్కడ చేస్తారు సార్ ఆ గుట్టని మీద బాంబులు గిమ్ములు తెచ్చి రావున్ని తయారు చేతారు చాలా మంది వస్తారు సార్ ఆడ
మా కాడ అయితే ఉర్సు గుట్ట ఉంటది సార్ మా కాడ ఉర్సు గు సార్ ఆడ రావణాసురు పెడతాడు బొచ్చడు కోట్లాలు వస్తారు సార్ మస్తు ఉంటది ఓ టెన్ మినిట్స్ దాకా బాంబులు పె
ఊ ఊ అవును సార్ మాకు కూడా అలాగనే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మాక్కడ ఇంకా ఒకటి ఈజ్గాం ఉన్నది ఈజ్గాం లో కూడా వాళ్ళు కూడా చేస్తారు అలా మొత్తం బెంగాలీస్ ఉంటారు వాళ్ళయితే ఇంకా చాలా చేస్తారు సార్ మన కాడైనా ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఉంటారు కదా తగ్గి ఉంటుందా తీసుకోపోయి దగ్గర్ల ఇట్లా పెడతారు అయితే అక్కడ ఈజగాంలో ఎలా చేస్తారంటే సార్ రామున్ని అంతా దూరంలో ఉంచి పబ్లిక్ మొత్తం లైట్ ఆఫ్ చేసేస్తారు సార్ అక్కడ ఆ టైమ్ లో రావున్ని ఆ రామున్నీ కాల్చే టై లో మొత్తం లైట్స్ ఆఫ్ చేసేస్తారు ఒక స్టేజ్ వేస్తారు ఆ స్టేజ్ మీద నిలబడి ఒక వైర్ కట్టేస్తారు సార్ వైర్ కట్టి ఎట్లా అంటే బాణం ఉంటదిగా సార్ బాణం తయారు చేస్తారు బాణం తయారు చేసి దానికి అగ్గి పెట్టేసి వైర్ తో పాటు వైర్ ని ఇగ్గుకుంట ఆ వైర్ అనేది ఇక్కడ నుండి ముంగటి నుండి కదులుకుంటా పోయి సీద స్టేట్ వెళ్లి సీదా రావున్ని తాకుతది సార్ అది అది చాలా బాగానీ ఉ అది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సార్ ఆడ కూడా పోయి మళ్ళ అటుంటి తిరుగుకుంటా చేసుకుంటా తినుుకుంటా ఏమన్నా అక్కడ కూడా దుకాన్లు ఉంటాయి. సార్ మంచూరియా, నూడిల్స్ దుకాన్లు ఉంటాయి. తికుంటా ఇక ఇక్కడ ఏంటంటే మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ గుట్ట మీద ఫస్ట్ ఇక్కడ కాల్చిన తర్వాత అక్కడికి వస్తారు. సార్ అక్కడకి వచ్చే వరకు మేము ఇక్కడ చూసి మళ్ళీ అక్కడ వేసరికి వచ్చ ట్రాఫక్ కొంచెం లేట్ అవుతుంది. కొంచం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అప్పట్లో కూడా ఏం చేస్తామంటే మంచూరియా ఏమైనా స్నాక్స్ తికుంటా కొంచెం అటు ఇటు తిరుగుకుంటూ ఉంటాం. సార్ ఆ మధ్యలో మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు దేవుని దగ్గర పోయి మొక్కి అస్తారు. దుర్గాదేవి దగ్గరికి కొంతమంది ఫోటో దించ అంటారుగా ఫోటో తీిారు అంతా చేసుకుంటా
అ
ప్రస్తుతానికి ఇలా ఉంటాం సార్
ఇంకేంటి సార్
ఇంక చెప్పాలి సార్ మీరు ప్రస్తుతానికి మేబి ఇప్పుడు ఇంటర్ తవాత మీరు డిగ్రీ చేస్తారు అనుకుంటున్నారు.
అవును డిగ్రీ చేస్తా సార్ దాని తర్వాత ఎంబీఏ చేస్తా.
నేను చెప్పిన వాళ్ళు ఒక్క అయితే సార్ మీరు డిగ్రీ కాద్దు మీరు ఇలా ఇల్ బీటెక్ చేసుకోండి సార్ బెటర్ ఉంటుంది. అంటున్నా
ఓకే సార్ బీటెక్ చూస్తా అప్పడి వరకు
ఎందుకంటే సార్ అది ఏమవుతుంది అంటే సార్. బి టేక్ చేస్తేనే మేబీ మీరు సాఫ్ట్వేర్ లో సోరంటే మేబీ సార్ అది ఒక శాలరీ అనేది అలా ఒక థర్టీ కే స్టార్టింగ్ నుండడి ఉంటది. మేబి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్స్ అదే సార్ ట్వంటీ థర్టీ తర్వాత మళ్ళీ మీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయి అనుకోండి సార్ మేబి సెవెంటీ ఎయిటీ వరకు వెళ్ళిపోతారు. ప్యాకేజ్ అనేది పెరిగిపోతుంది. హ్మ్మ్ అది మే ఇవి మీరు ఇలా ఇట్లా ఇట్లా తక్కువని ఉంటాయి. సార్ మీరు ఇలా వెళ్తే బాగుంటది. ఏంటంటే అది ఎప్పుడు అర్థంమవుతుది అంటే సార్ మీకు మేబీ ఏదైనా మన ఫ్రెండ్స్ మన మనతో చదువు ఉన్నవాళ్ళు మనతో పాటు వాళ్ళు బీటెక్ చేసి వాళ్ళు జాబ్లు సాఫ్ట్వేర్ లో వెళ్ళిన తర్వాత మేబీ ఒక పెళ్ళకి వస్తారు చూడండి. సార్ అప్పుడు తెలుస్తాది దాని వాల్యూ మనకు, అబ్బా మేము కూడా ఎందుకు చేయలేదు నా కూడా అప్పుడు అర్థమవుతది. ఇప్పుడు నాకు కూడా అర్థం కాలే ఎందుకంటే నేను కూడా మీ లే కానే డిగ్రీ చేశాను. సార్ నేను కూడా మీ ప్లాన్ లెక్క నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసాం తర్వాత నాకు కూడా మా ఫ్రెండ్స్ లో పెళ్ళి లేకపోతే అప్పుడుస్తారు వాళ్ళు అంటే వాళ్ళు అట్లా ఉండ మనతో పాటు అంతా మంచిగానే ఉంటారు. చెప్తున్నాం. వాళ్ళు ఏంటంటే సార్ ఒక సెవెంటీ ఎయిటీ కే సంపాదిస్తారు. ఒక్కొకడు లక్ష, లక్ష యాబైవేలు కూడా సంపాించ ఉన్నాడు. మా ఫ్రెండ్స్ అప్పుడు అనిపిస్తుంది సార్ మ్యారేజ్ లో అబ్బా ఇల్ ఇట్ల ఉన్నారు. అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుాంది మనకు ఏంటంటే సార్ వాళ్ళకి ఏదైనా ఏదైనా వీకండ్లు అట్లా ఫంక్షన్లు లే నేను కూడా హైదబాద్ వెళ్ళినప్పు వాళ్ళు ఏం చేస్త వీకెండ్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు పప్పు అటుటు దింపుతారు. సార్ నన్ను
అవును సార్
అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏంది ఏంటే మనం కష్టపడింది ఇంత ఒక ట్వంటీ మనం నెల మొత్తం కష్టపడుత ట్వంటీ థర్టీ వస్తుంది. మన ఊర్లో నేను అనుకుంటా ఇప్పుడు ఆబ్బా ఇళ్లతో నేను కూడా బీటెక్ చేసుకుంటే మంచిగా ఉండే నాకు కూడా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు ఎయి వరకైనా ఉండేది. నాకు కూడా బెటర్ అనిేది అప్పుడు నేను కూడా ఎలా ఎజాయ్ చేస్తా అనాట్టు అప్పుడు గురూతు అప్పుడు వస్తాయి సార్ ఈ థాట్ అందువల్ల నేను ఏమంటానంటే మేబి నా ఐడియా ప్రకారం మీరు ఇలా చేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఏదైనా సార్ మనం ఏదనా అనుభవించిన తర్వాతనే తెలుస్తుంది. సార్ ఏదైనా అందులో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్ా పెళ్లిలంటే చరు తర్వాత బాధపడద్దు, ఇది చేసుకుంటే లైఫ్ ఉంటుంది సార్. అదె నేను చెప్పే సొల్యూషన్ మీకు. మీ ఇష్టం ఎందుకంటే చదివేది మీరు కాబట్టి మీకు ఒక నా నా సొల్యూషన్ మీకు చెప్యాను తర్వాత అనేది మనం బాధపడతాం అని అంటే తర్వాత కొంచెం ఇట్లా అస్సల్ నేను గుడ ఎందుకు చెయలేదు బీటెక్ అన్నట్టు తెలుస్తుంది అన్నట్టు మీకు చెప్తున్నా సార్ నేను
అ
ఓకే సార్, చాలా టైం విలువైన టైం నాక్ కేటాయించి మాట్లాడి సర్, సార్ థ్యాంక్ యూ సార్ చాలా విలు వైన టైం నాతో మాట్లాడినందుకు థ్యాంక్యూ సార్
ఓకే సార్ మీరు గుడ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ.
థ్యాంక్యూ సార్